హలో
హా చెప్పవే ఏం చేస్తున్నావ్
ఏం లేదు అట్లా బయట కాలి కూర్చున్న నువేం చేస్తున్నావు
ఇందాక మా మామయ్య వాళ్ళు వచ్చిరు. మా మరిదికి మా మరిదిది పెళ్ళంట. కార్డ్స్ ఇవన్నీకి వస్తే వాళ్ళతోనే మాట్లాడుకుంటూ కూర్చున్నా కాసేపు
అవునా మీ మరిది ఎ వెళ్తున్నారా మరి ఎప్పుడంట
వెళ్ళాలి కదా హా ఈ మంత్ థర్డ్ కంట సారీ సెకెండ్ కంట అసలు మా బాధ చూడవే ఈ మంత్ సెకెం డ్ కేమో ఈన పెళ్లి మళ్ళీ థర్డ్ కెమో మా ఆడపడుచు బిడ్డ పెళ్లి అసలు ఇన్ని రోజుల నుంచి మా ఆడపడుచు మాకు మాట లేవు ఇప్పుడే కలిసింది. ఎటు వెళ్ళాలి. ఎటు తిరగాలి. ఎంతగాన మంది తి
అమ్మ రెండూ చూసుకోవాలి. ఈగ మాట్లాడిన మాట్లాడకపోయినా ఇంటికి వచ్చి చెప్పిల్లంట వెళ్ళాలి కదా. ఇంక పెళ్ళి మళ్ళ అందులో ఇక చిన్న చిన్న అకేషన్స్ అయినా ఏదో అనుకుంటాం. పెళ్ళికి ఎప్పటి గుర్తుండే ఎవీ
గాదే ఇగ పోయత్ అట్లా పోయి ఆ చదివింపులు చదివించుకొని ఒ చదివింపులు ఉన్నా లేకున్నా కూడా ఏమో దూరపు చుట్టరి కాలన్ దగ్గర చేసుకోవాలి కదా
వాళ్ళకు కొంచెం
ఉ అయిన వాళ్ళందర్ని దూరం చేసుకుంటే ఏం వస్తది
ఊ అవును అందరినీ కలుపుకపోవడం పెళ్ళిళ్ళ అప్పుడు వకేషన్స్ అప్పుడే కదా మళ్ళీ కలిసేది ఇప్పుడు మ మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడిన మాట్లాడకపోయినా వచ్చి చెప్పిలు కాబట్టి పోవాలి ఖచ్చితంగా అలా పెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయరాదే నీకు మంచిగా దొరుకుతన్నాయి ఒకేషన్స్ నాకే
అవును నీ పెళ్లి టెంపుల్లో జరిగింది అని విన్న నిజమేనా
ఆ అవునవును టెంపుల్ల్లోనే జరిగింది మా ఆ చె
మీరు మీ మీ డాడీ అప్పుడు చెప్తుండే మా బిడ్డ పెళ్లి చాలా గ్రాండ్ చేస్తా అ టెంపుల్ లో చేయన్ అంటుండే
హ ఉ ఏం చేద్దాం మరి అట్లా జరిగింది ఇగ ఆ టైం కి మా ఒక ఫ్రెండ్ ఉండే మా ఫ్రెండ్ పెళ్ళి టెంపుల్ లోనే జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెం అండ్ ఇది
ఆ
అయితే మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటది
ఆ
అదన్న ఆమ అన్నది కదా మీ పెళ్లి కూడా ఇట్లనే జరుగుతుదేమో అని అన్నది
ఓ షట్
ఆమె ఏ ఏ ముహూర్తాన అలా అన్నదో తెలిదు గాని మా పెళ్లి అట్లనే జరిగింది ఇప్పటికి తిట్టుకుంటా ఉంటా మా ఫ్రెండ్ని
పాపం మంచిది కావచ్చు ఆమె అన్నది నిజమైంది కాబట్టి
ఏం మంచిది ఎన్నిసార్లు తిట్టానొ అయిన టెంపుల్స్ లల్లా అవ్వడం మంచిదే కానీ నాకు ప్చ్ ఇంకా వేరేలా చేసుకోవాలని ఉండే
ఆ పోనీలే డెస్టినీ డెస్ స్టినీ ఎలా డిసైడ్ చేస్తే పెళ్ళిళ్ళు అంటే చెప్తు ఉంటారు కదా దేవులు అంటే వెనుకట్ నుంచి మనుషులంటరు స్వర్గం ల నిర్ణయించబడతాయనా అది అక్కడ నిర్ణయించినట్టు అయింది కావచ్చు మీ పెళ్ళి కూడా
మే బి కావచ్చు
కానీ నీకొక విషయం తెలుసానే మా ఆడపడుచుంది కదా ఆ మా చిన్న మామయ్య కూతురు
ఆ ఉంది
ఆ ఆమె పెళ్లికి అయితే మేము ఎంత బాధపడ్డమో తెలుసా వాళ్ళు డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసాడు తెలుసా వరక నాలుగు కావాలని
అవునా ఉ మీర్ దంత డిమాండ్ చేసినా కూడా అయినా అమ్మాయి బాగుంది. అబ్బాయి అంతా బాలేడు. ప్లస్ ఏం జాబ్ చేస్తాడు.
ఏదో ఒక జాబ్ చేస్తడ్లే ప్రైవేట్ కంపెనీలో
అవునా ఎ గవర్నమెంట్ అయినా డిమాండ్ చేస్తే కొంచెం ఈ ఈ రోజుల లిస్తదేవోగాని
అయినా జాబ్ చేసే వాళ్ళు ఏ విధ ధంగా నైనా వర కట్నాలు వేధింపులకైతే గురవుతున్నారు తెలుసా ఈ జనరేషన్లో అమ్మాయిలు
అవును చాలా వరకు అదే జరుగుతుంది. ఎ మనిషిని చూసి మంచి మనసును చూసి ఎవరు చేయట్లేరు. ఎందుకు వాళ్ళు ఎంత డబ్బి ఇవ్వగలుగుతారు. అనే చూస్తే కొంతమంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతేెందుకు యా లవ్ మ్యారేజ్ చేసుకున్న కూడా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రం కావా అల్లానే కట్నాల కోసం వేధిస్తాళ్ళు
నిజంగా కానీ ఈ కట్నాలు తీసుకునే వాళ్ళని ఇచ్చే వాళ్ళని అందరికి చట్టపరమైన చర్య తీసు కుంటే బాగుండు ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దాన్ ఇట్లా కూడా ఇట్లా కట్ కట్నాలు కట్నాల వేధింపులకు చాలా మంది అమ్మాయిలు బలయిపోతున్నారు.
బలైయిపోతున్నారు. నిజంగా చాలా తెలివైన అమ్మాయిలు సొసైటీలో మంచి పేరున్న అమ్మాయిలు ఎంత మంది చూస్తలేమి రోజు ఆ మన ఆ సొసైటీలా టీవీలల్లన అయినా మన నార్మల్ గా ఫోన్ లోన అయినా చూస్తా అంటే అలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తది. ఏం చేస్తాం జనరేషన్ ఎంత ముందుకెళ్ళినా ఆ ఎంత చదువుకున్న వాళ్ళు వచ్చినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.
కాదా ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అబ్బాయి మంచిగా చదువుకున్న వాడు తెలివైన వాడు అంటే ఇమె ఇంత ముందుకు వాళ్ళు అం అం అంటే రిలేషన్లోనే ఉండేది అనమాట.
అ
అయినా కూడా మరి మరి నేను ఇష్టపడిన అమ్మాయే కదా చదువుకున్న అమ్మాయి కూడా నేను కూడా చదువుకున్నా నాకెందుకు డబ్బు అని అనుకోలేదు.
ఉ ఆయన కూడా డిమాండ్ జేసిండ్
ఆహా ఆయన కూడా డిమాండ్ చేసిండు అసలు అందరు వాళ్ళ పేరెంట్స్ అంటే సరే చదువుకొని వాళ్ళు తెల్వదు. అంత నాలెడ్జ్ లేదు అని అనుకున్నాం. కానీ ఆయన చదువు ఉండి తెలివి ఉండి ఆలోచన ప ఆలోచన చేసే వ్యక్తిఅయి ఉండి అలా మాట్లాడడం మేము నిజంగా రిసీవ్ చేసుకోలేకపోయినాం తెలుస. చాలా షాక్కి గురయినం మేం ఐతే
కాదు అంత ఇష్టపడ్డందుకు అసలు కొంతమంది అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇవ్వనే ఇవ్వరు కానీ అలాంటిది అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నా బిడ్డనీ ఇస్తున్నా కాబట్టి ఏమన్నా వాళ్ళు ఇష్ పడి ఎంతో కొంత ఇస్తే తీసుకోవాలి కాని అట్లా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు మళ్ళ థా ట్ లవ్ చేసి రిలేషన్షిప్ లో ఉండి
కదా కానీ నిజంగా కూడా అయినా కొంతమంది అబ్బాయిలు ఫ్రాడ్ చేస్తున్నారు తెలుసా. ఆ అంటే అమ్మాయి డబ్బు కోసమే అమ్మాయి వెల్లక వెనకాలబడి ఆ డబ్బు చేతికి వచ్చినంక అమ్మాయిలని టార్చర్ చేయడం. ఇట్ల స్టార్ట్ అయితున్నాయి. ఈ జనరేషన్ లో నాకు భయం వేస్తుంది తెలుసా
ఉ అవును అసలు జాగ్రత్తగా చూసుకోవాలి అసలు ఆడపిల్లల విషయానికి వస్తే ఈ విశయాలల్లో మాత్రం
నిజంగా చాలా భయం ఏస్తుంది. ఆడపిల్ల పుట్టినందుకు కూడా భయవేస్తుంది. సమాజము అసలు చదువు అంటే అప్డేట్ అయ్యే కొద్ది ఆ మ్
ఎక్కడ్నో ఒక పా త మెంటాలిటీ అట్ల అక్కడే ఉండిపోతుంది. అక్కడనే ఆగిపోతాను మ ఎంత ఫాస్ట్ ఉన్న ఎంత అప్డేట్ అయినా కూడా
అయి బయటి దేశాలు బాగున్నాయి బయటి దేశంలో బయటి దేశాలలో అయింది ఆ బాగా ఆ సిసి కెమెరాస్ అయితేంది, పోలీస్ యాక్షన్స్ అయితేంది చాలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చాలా లం సేఫగా ఉంటున్నారు అమ్మాయిలు కానీ మన దేశం లోనే తెలుసా మోస్ట్ ఆఫ్ ది గా గల్స్ ఆ చాలా వరకు నష్టపోయేది మన దేశంలో తెలుసా
అహ్హ్ అసలు నువ్వు ఇట్లంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటదంటే మన దేశంలో ఎక్కనయినా ఎంత ప ఏమంటారు రోడ్ల మీద నామ్ ప్చ్ ఉమ్మి వేయరాదు అని చెప్పి ఎంత చెప్పినా కూడా, ఏం చేసినా కూడా ఉన్ ఉంచేటోళ్ళు ఉంచునే ఉండ్రరు. చేసేడి చేస్తనే ఉంటారు సిగరెట్ తాగొద్దు పబ్లిక్ గా కూడా తాగుతూనే ఉంటరు అదే మన ఈ మన ప్చ్ ఇండియాను ఒక వేరే అదర్ కంట్రీలో వెళ్ళి అక్కడ ఉండే ఆయన ఏం చేసిండంటే కొంచెం ఇట్లా పా పానో సంథింగ్ ఏదో తిని అక్కడ ఉమ్మిండట. దానికి వాళ్ళు దగ్గ దగ్గర దగ్గర రెండు లక్షలు ఏమో ఏమంటారు జరిమానా వేసిలు తెలుసా?
వావ్ ప్చ్ సు నిజంగా నిజంగా కూడా అసలు ఇట్లా ఇట్లా చేయాలి ఇలాంటి రూల్స్ రావాలి. ఆ అసలు నాక అయితే నిజంగా అసలు నేనే పిఎం అయితే ఎన్ని రూల్స్ చేంజ్ చేస్తా తెలుసా? అండ్ ఒకటి మళ్ళీ ఆ అ అంటే చాలా వరకు నిర్మూలిస్తా అన్ని అన్ని చెడ్డప్
అవును ఈ వాటర్ పొల్యూషన్, ఈ ఏయిర్ పొల్యూషన్ ఓ మ ఇప్పుడు పెట్రోల్ గురించి పెట్రోల్ తక్కువ అయిపోయింది. ఇంకా మా సార్ అట్ట ఫుల్ ట్యాంక్ వేసుకుని తిరుగుతాండు ఏమో ఇంక ఎన్ని రోజులు వస్తదో తెల్వదు. గ్యాస్ కొరత పక్కన అవన్నీ దేశాల మధ్య యుద్ధ యుద్ధాలు ఎంత ఫాస్ట్ జనరేషన్ జనరేషన్ ఎంత అప్డేట్ అయినా కూడా మనుషుల మధ్య డిఫరెన్సెస్ అనేవి ఉంటారు. నానే ఒకళ్ళ ఒకళ్లు మాట్లాడుకోలేకపోతానమ్ ఇవి కొంచెం మన ఇండియా ల్ల ఇంకా నీట్నెస్ మెయింటైన్ చే చేయలేక పోతనవ్ పక్క పొల్యూషన్ అసలు ఏందో ఏం జరుగుతుందో అర్థంగాట్లే సొసైటీలో?
ఆ అసలు ఆ నిజంగా గుడా అయితే నేను మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఒకడు అంటే అప్పుడే ఫ్రూట్స్ అంటే బనానాస్ తిన్నాడు. తిని చెత్తలో వేయొచ్చు కదా ఆ చెత్త డబ్బా పక్కకే ఉంది సడన్ గా రోడ్ మీద వదిలేసిండు.
అంతే కదా మన వాళ్ళ అంటేనే అంత వాళ్ళు ఎక్కడ తిన్న ఎక్కడ వేయ ఫస్ట్ నుంచి గుడా పేరెంట్స్ నేర్పాలి కొంచెం ఈ స్కూల్ లో టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా కూడా తినగానే డస్ట్బిన్ లో వేయాలి అది కాని ఇప్పుడు మా బాబు నేను అప్పుడుని బై మిస్టేక్ లో తిని కిందేసిన మమ్మీ అలా ఏయ్యొద్దు అని చెప్పి పక్కన డోర్ పక్కన నున్న డస్ట్బిన్ లో ఏస్తాడు తెలుసా ప్చ్ అట్ల మనం ఇంట్లో నే నేర్పి కున్నామ అనుకో వాళ్ళకి పెద్ద అయినంకా కూడా బయట సొసైటీలో ఎట్లా తిరగాలనేది అర్థం అవుతది.
బయటక్ దేశంలో అట్లు ఉండది చిన్న చిన్న పిల్లలు ఈవెన్ ఎల్కేజీకి పోయే పిల్లలు కూడా ఆహ్ మంచిగా డస్ట్బిన్ లో వేస్తారు. చెత్త దీశి కాని మన దేశం ఎందు ఇంకా అప్డేట్ కావట్లేదు చూరు ఎవరి వల్ల అప్డేట్లు కావట్లేదు. ఈ సమాజంలో ఉండే రాజకీయ నాయకుల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్
అవును ఎవ్వరికి మనకి ఎట్లుందంటే ఫ్రీడమ్ మనది ఏంటిది అంత ఎవరి ఇష్టం వచ్చారు స్వతంత్ర దేశం కదా ఎట్లయినా బతకొచ్చు ఎంత ఫ్రీడమ్ గానైనా బతకచ్చు అనేసరికి ఏం చేసినా చెల్తుందిలే అనేది ఒక ఒకటి ఫాలో అవుతున్నారు ఇలాంటి చిన్న చిన్న వ గట్టిగా స్ట్రిక్ట్ ఎవరు తీసుకోరు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ తీసుకోవాలి కాబట్టి మన ప్రజలు కూడా అంత నెగ్లెక్ట్ చేస్తారు అన్నట్టు